హలో ఆ ఏం చేస్తున్నారు
ఎం ఉంది ఏం లేదు మీ విలేజ్లో మీ విలేజ్లో బతుకమ్మ ఎలా చేసుకుంటారు
మా విలేజ్ లోనా మేము తొమ్మిది రోజులు చేసుకుంటాం బతుకమ్మ
తొమ్మిది రోజులు అంటే ఎట్లా మీ చుట్టాలు గిన
అపూ తొమ్మిది రకాల పూలతోటి మేము అంటే మంచిగా పొద్దున్నే లేసి మంచిగా దేవుడికి దీపం పెట్టుకొని పూలు అలంకార చేసుకొనీ ఈ మంచిగా ఆ పూలు మంచి తొమ్మిది రకాల పూలునుతెచ్చు కొని మంచిగా పేర్చుకుంటాం అన్నమాట
ఇప్పుడు తొమ్మిది రకాల పూలు అంటే మే మీ ఇంట్లోనే ఉంట అంటే మీ ఇంట్లో పెట్టిన చెట్లనా బయట నుంచి కొనుక్కొస్తారా
బయ ఇంట్లో ఉన్న చెట్ల తోటి తీసుకుంటాము బయట కూడా కొనుక్కొచ్చుకుంటాము
అవున అంటే ఎలాంటి ఎలాంటి
ఆ రోజు పూలు తెస్తాము గులాబ్ పూలు గులాబ్ పూలు బంతి పూలు
అవి నర్సరీలో కొనుక్కొస్తారా లేకపోతే ఎట్లా ఆది
ఏంలే మా పూల మార్కెట్ పెడతరు బతుకమ్మ పండుగప్పుడు
అక్కడ కొనుకొస్తారు
ఆ మార్కెట్ పోయి మార్కెట్లో కొనుక్కొని ఒస్తాం ఇట్లా కేజీ ముప్పై రూపాలు కేజీ యాభై రూపాలు అట్లా పూలను బట్టి ఉంటది
అ అంటే ఇంకా పువ్వులే ఇంకేమన్నా తెస్తారా ఆ రోజు అంటే బతుకమ్మ పేర్చడానికి
ఆ ఇంకా మనం అంటే మనం బతుకమ్మ వేసేటప్పుడు సైడ్స్ పూలు పెట్టి మధ్యలో గడ్డి ఏయాలన్నమాట గడ్డి కూడా కొనుక్కొచ్చుకుంటాం మేము
అంటే గడ్డి మీ దగ్గర దొరకదా
గడ్డి అంటే హైదరాబాద్ లో గడ్డి ఎడ దొరుకుతదండి మనం ఏమైనా కొనుక్కొచ్చుకుంటే ఊళ్ళ నై తే ఎక్కడ పడితే అక్కడ గడ్డుంటది కాబట్టి పూలు కోసుకొచ్చుకొని అంటే గడ్డి కూడా కోసుకొచ్చుకుంటాంగా
ఆ అవునండి ఇంకా అంటే ఇప్పుడు ఆ పువ్వులు ఇంకా గడ్డి ఇంకేమైనా ఏస్తారా
ఆ ఇగా అంతేనండి ఎక్కువనయితే ఏమంటారు సీతమ్మ చెట్ టాని ఉంటది ఒకటి పింక్ కలర్లా ఉంటది అది కొంచం పింక్ కు మెరున్న బ్రౌనిష్ కలర్లు ఉంటదన్నమాట మిక్స్డ్ కలర్ స్ లాగుంటుంది అది పర్పుుల్ మిక్స్
ఆ అవునా
ఆ అది తీసుకొస్తారు దాన్తోటి వేరుస్తారు ఇంకా కలర్ కలర్ పూలు అంటే ఒక లీఫ్ అది చిన్న చిన్నగుంటాయి ఆకులు ఆ ఆకులకి కలరెస్తారన్నమాట పింక్ కలర్ గ్రీన్ కలర్ చేమ్కీలు లు వేస్తారు దానికి
అంటే అది కూడా గొన్కొస్తారా
ఆ గురుగు పువ్వు అంటారు దాన్ని
అవునా అవి ఎక్కడ మార్కెట్ లో దొరుకుతాయా
ఆ ఈ మార్కెట్ లోనే దొరుకుతాయి మనం నేచురల్గా వండియలేం ఎందుకంటే అది కలర్ వేస్తారు కాబట్టి
ఇది మి మీకు తెలిసి ప్రైజ్ ఎంత ఉంటది ఎమౌంట్
అమౌంటా దానికి ఒక చిన్న కట్టనే అది హండ్రెడ్ రూపీస్ ఉంటది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఉంటది
అవునా
ఎంత కూడా రావు మళ్ళా ఒక ఫోర్ ఫైవ్య వస్తాయి కట్ ట్టలు అంటే ఒక కట్టలా ఫోర్ ఫైవ్ స్టిక్స్ వస్తాయి అంతే
అంటే అది దేనికి యూస్ చేస్తారాంటున్నారు మీరు
బతుకమ్మకే మంచిగా కనిపియడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేయర్ మేము బంతి పూల్ పెట్టినం అనుకోండి ఇప్పుడు బంతి పూలల్ల ఆరెంజ్ బంతి పువ్వు ఉంటది ఆరెంజ్ బంతి పువ్వు ఉంటది అయితే ఆరెంజ్ బంతిపు కింద పెట్టంగానే పైంగా మాది అది పెడు తార్ అనమాట కలర్లు కలర్ ఫ్లీఫ్ కొంచెం మంచిగా కనిపియ్యనికి బ్రైట్ గా కనిపి ఎందుకంటే మనం నైట్ పుట అడుతంగా బతుకమ్మ
అవునవును
ఆ ఆ లీఫ్ వల్ల కొంచెం మెరుస్తదన్నమాట
ఇంకా అంటే మీరు బ మీ బతుకమ్మ అంటే మీ చుట్టాలు ఇంకాన్న రోజు వస్తారా బతుకమ్మ రోజు గీట్లా
ఆ చుట్టాలే అంటే చుట్టాలు ఎవ్వరు రారు మనం రోజు బ బతుకమ్మ చేసుకుంటాంటే గల్లీ గల్లీలో అందరు బతుకమ్మ చేసుకొని వస్తారు నైట్
ఇప్పుడు ఎ అంటే మీ ఊర్లో అందరు కలిసి ఒక కాడ ఆడరా
ఒక్క కాడనే ఆడతారు అంటే మేము ఊర్లో ఉండం కదా మేము ఆ సిటీలో ఉంటాం కాబట్టి ఇప్పుడు ఇది ఒక గల్లీ అనుకో గల్లీల పదిండ్లు ఉన్నాయనుకో పదిండ్లోలందరు బతుకమ్మ చేసుకొనొస్తారు
అంటే ఇప్పుడు ఆ చెప్పండి
ఆ కాలనీ వాల్ అక్ కాలనీ వాళ్ళకి ఒక గ్రౌండ్ ఉంటది ప్రతి కాలనీకి ఒక గ్రౌండ్ ఉంటది బతుకమ్మ పండుగ రోజు డిహెచ్ఎంసి వెళ్లొచ్చి కాలిగున్న గ్రౌండ్ ని మన్ మొత్తం క్లీన్ చేసి పోతారు.
అంటే ఆరోజు వాళ్ళు ఎప్పుడన్నా డీజే గిట్లా ఏమన్నా పెడతారా?
ఆ పెడతారు బా క్సులు బే అన్న వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద అన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళు మంచిగా బాక్ క్సులు తెస్తారు, వాళ్ళ ఇంట్ల నుంచి పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి తెస్తారు.
అంటే ఇప్పుడు దాని ఖర్చు ఎవరు పెట్టుకుంటారు?
ఖర్చు అంటే ఇప్పుడు నార్మల్గా మేము అంటే పైసలు వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం వినాయకచవితికి మనం చందా ఎట్లా కలెక్ట్ చేసుకుంటాం.
అవునవును మంచికి కొన్ని అమౌంట్ వేసుకొని అవును
ఆ మన్స్ మనిషికి ఇంత అమౌంట్ అని తొమ్మిది రోజులకి కలెక్ట్ చేసుకొని అందరి అందరం కలిసే పూలు తెచ్చుకుంటాం అందరం ఒక్కాడ కూర్చొని పేరుస్తాం బతుకమ్మని.
ఆంట్ ఆహా అట్లానా ఓకే
ఆ ఒక తొమ్మిది రోజులకు అందరం చందా వేసుకొని పూలు తెచ్చు కోని అందరం పేర్చుకోని గ్రౌండ్ ఉంటది గ్రౌండ్ల దగ్గరకి పోయి ఆడతాం అన్నమాట
అంటే అందరా మీరు తెలిసినంతవరకు అయితే ఎంత పడుతది అది అంటే మీరు ఎంత ఎంత ఏసుకుంటారు?
ఆ మేము ఎంత వేస్తాము, టూ థౌజండ్ టూ థౌజండ్ వేసుకుంటాం అందరం.
అందరు ఒక ఎంత ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారా?
ఆ ఉంటాం
మొత్తం మీ గల్లీవాళ్ళే, వేరే గల్లీవాళ్ళు వస్తారా?
వస్తారు, వస్తారు అంటే మాట్లాడుకుంటారు ఫస్టే, ఒక గల్లీ చేసుకుందామా రెండు మూడు గల్లీలు కలుపుకుందామా అని మాట్లాడుకు కుంటారు మీటింగ్ పెట్టుకొని.
అట్లానా, అంటే ఫస్టే మీరు మీటింగ్ ఇట్లా అరేంజ్ చేసి తలకి ఎంత ఎంత డబ్బులు ఏందని ఓ
ఆ ఆ ఎంత వసూలు చేయాలి అంటే ఇగ ఆ మనం సిటీ కాబట్టి, ఊర్లో ఉన్నంత ఉండదు కదా కొంచెం చేసుకోవాలి పండగ అనేటోళ్లు అందరు వస్తారు అన్నమాట మీటింగ్ కి.
అట్లనా, అంటే మీటింగ్ అంటే మీ గల్లీ దగ్గరనే పెట్టుకుంటారా లేకపోతే
అంటే మొత్తం ఒక ఫైవ్ ఒక ఐదు గల్లీలకి మధ్యలో ఒక పార్క్ ఉంటది ఆ పార్క్ ఏమంటారు, మున్సి
ఆ అవునవును
ఆ మున్సిపల్ పార్క్ లో వస్తారన్నమాట. అందరిని అక్కడ పిలిచి ఆడ కూర్చోబెట్టి
ఇక చైర్మన్ అంటే ఒక ఒక గల్లీకి ఒక ఆయన ఉంట ఉంటాడనమాట మొత్తం చూసుకోడానికి.
ఆ హెడ్ లెక్క, చైర్మన్ లెక్క
ఆ చై హెడ్ లాగా అట్లా ఐదుగల్లీల హెడ్స్ అందరు వస్తారు కాలనీలో ఉన్న వాళ్ళందరు కూడా వస్తారు, ఎప్పుడు నైట్ సిక్స్ సెవెన్ అందరు పనులు అయిపోయి తర్వాత అట్లా పిలుస్తారు అన్నమాట
అంటే ఇప్పుడు ఆ హెడ్లు కూడా ఏమన్నా అంటే మనీ ఇస్తారా అందులో
ఆ ఇస్తారు వాళ్ళు కూడా ఇస్తారు. ఇప్పుడు మేము టూ థౌసండ్ వేసినాం అనుకో వాళ్ళు ఒక టెన్ థౌసండ్ ను అట్లా వేస్తారు అన్నమాట పదివేలు పదిహేను వేలు అట్ల ఇస్తారు వాళ్ళు
మి ఆ మీరు అలాంటివి గాకుండా అంటే ఇంకేమన్నా ఈ ఇట్లా కో అంటే కోలాటం చేయడం అంటే వే స్టిక్స్ ఉంటాయి గ
ఆ డ్యాన్సులు వేస్తారు ఇప్పుడు బతుకమ్మ అంటే మనం నార్మల్ గా చేయి తోటి ఆడు స్తారు కాసేపు తర్వాత కోలేటాలు ఉంటాయి వాళ్ళే కొనుక్కొస్తారు ఇప్పుడు మనం ఎట్లనైనా పైసలు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళే డీజేలు తెప్పిస్తారు వాళ్లే కోలాటాలు తెప్పిస్తారు ఇంకా తొమ్మిదో రోజు బతుకమ్మకె అయితే ముగ్గుల పోటీలు కూడా పెడతారు మా దగ్గర
అవునా ఇప్పుడు ముగ్గుల పొట్లు పెడాత అంటున్నారు అంటే మీ గల్లి వాళ్ళు ఏస్తారుగా అంటే ఒక ఒక అంటే ఎవరింటి ముందు వాళ్ళు ఏస్తరా లేకపోతే
ఇ లేదు లేదు ఇంటి ముందు అంటే ఇప్పుడు గల్లీ మనకి స్ట్రైట్ రోడ్డు ఉంటది ఒక గల్లీ
ఆ గల్లి ఆ
ఆ గల్లీలో బాక్సులు గీస్తారు అన్నమాట ఎన్ని ఎన్ని బాక్సులు వస్తే అన్ని బాక్సులు గీస్తారు
ఓకే ఓకే లెంత్ ఇట్లా అంటే ఇట్లా గీసి ఆ బాక్స్లల్ ఎవరికి మన ఈచ్ వన్ కి ఒక్కొక్క బాక్స్ ఏ
ఆ టోకెన్ ఇస్తారన్నమాట ఫస్ట్ బాక్స్ ఫస్ట్ టోకెన్ సెకండ్ బాక్స్
ఓకే ఓకే వాళ్ళ నేమ్స్ రాసుకొని పోయి ఇగ
ఆ నేమ్స్ రాసుకుంటారు ఆ ఇప్పుడు కాలనీ హెడ్స్ అందరూ వాళ్ళు ఎక్కువ మనీ పది వేలు ఇరవై వేలు అట్లా ఇస్తారు కాబట్టి ఆ పైసల్ని బట్టి గిఫ్ట్స్ తెస్తారు వాళ్ళు
అంటే ఇప్పుడు గిఫ్ట్స్ అంటే ఇంత ముందు అంటే ఇంత ముందు జరిగింది కదా అంటే ఎలాంటి ఏ టైప్ గిఫ్ట్స్ చేస్తారండి
ఫస్ట్ ర్యాంకు ఫస్ట్ మంచిగా ముగ్గేసిన వాళ్ళక ఏమో మంచం ఇచ్చిరండి
ఆ ఓకే ఓకే బెడ్ ఆ
ఆ మంచం ఇచ్చిరు టే ఏమంటారు మంచి చెక్క అంట చెక్క మంచం ఇచ్చిర్రు మనం చేపిచుకుంటే ఎట్లుంటది
ఆ ఓకే ఓకే
ఆ అట్లా అట్లా ఇచ్చిర్రు సెకండ్ దానికి ఏమో ఫ్రిడ్జ్ ఇచ్చిర్రు
ఒ ఫ్రిడ్జ్ అంటే అంటే ఇప్పుడు నార్మల్గా అంటే హై కాస్ట్ లో ఇస్తారా లేకపోతే ఏదో అట్లా గిఫ్ట్ అంటే గిఫ్ట్ లా ఇస్తారా
మంచిగానే ఇస్తారు ఫస్ట్ త్రీ గిఫ్ట్స్ ఏమో మంచిగా ఇస్తారు మంచము ఫ్రిడ్జ్ మూడోదేమో కూలర్ ఇచ్చిరు
కూలరు
ఆ ఇగా నాలుగోదేమో కుర్జీలు ఐదోదేమో బాక్సులు హాట్ బాక్సులు చిన్న చిన్న డబ్బాలు బాటిళ్లు అంటే ఎవ్వరికి ఇయ్యలేదు అన్నట్టుగా ఇక బాటిల్లు హాట్ బాక్సులు చిన్న చిన్న మనం క్యారేజ్ బాక్స్ ఉంటాయి కదా పిల్లలకు పెట్టుకునే డబ్బాలు
ఆ
ఆ అవి ఇంకా పిల్లలకి ఇగ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చి కంబ స్కులు పెన్సిల్లు స్కేల్లు ఎరేజర్లు ఉండే షాప్నర్లు అయ్యి అయ్యిచ్చిరిగా
అంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తులుగా అంటే ఇప్పుడు అమని అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ తు ఏసుకున్న దాంట్లోనేనా అవన్నీ
లే ఇప్పుడు వాళ్ళు హెడ్డ్ వాళ్ళు ఏసుకున్న పైసల తోటి గిఫ్ట్లు తెస్తరు ఇప్పుడు మా ఒక గల్లీకి హెడ్ అని అన్న గదా ఆ హెడ్ డ్ అన్న వాళ్ళు ఒక్క ఒక హెడ్ ఒక్క ఆయన ఒక పదిహేను వేలు ఇరవై వేలు దాంక ఇస్త తడన్నమాట
అంటే ఇప్పుడూ మీరు అంటే ఇప్పుడు అందదా మీక్ తెలిసినంత వరకు ఎం ఎంత మంది పార్టిసిపేట్ చేస్తరా ముగ్గు పోట్లల్లా ఇప్పుడు ఏయడానికి
ఓ చేస్తరండి ఇప్పుడు మాగ ఐదు గల్లీలు కలిసి చేస్తుర్రు గాబట్టి ఐదు గల్లీలా కనీసం ఒక్ క యాభై మందైన ఎళ్తరు
మ్మయి యాభై మందా యాభై మందిలు అంటే ఒక ఫస్ట్ ఐదారు గిఫ్ట్లు ఇస్తరా
ఫస్ట్ ఫస్ట్ మూడే మంచిగిస్తరండి పెద్ద పెద్దయ్యి తర్వాత అందరికి ఇగ చిన్న చిన్నయి పంచుతరిగ ఎవ్వరు ఫీల్ గావద్దు అని
ఓకే ఓకే థ్యాంక్ యూ అండి మీ ఇచ్చిన సమాధానాలు
యా